హలో ఆ
చెప్ చెప్ప స్పీకర్ ఉండ కదా దీనికి ఏముండదు జస్ట్ కల్ అండ్ కాల్ పికప్ అంతే ఈ మెయిన్ బ్రాంచ్ యడా ఇది అసలు
ఆ
మెయిన్ బ్రాంచ్ యాడో
హైదరాబాద్ ఏదానుకుంట
దీని వల్ల వీళ్ళకి ఏమి యూస్ మనం పోన్లో అంట
డేటా లాగుతుందో ఏదో అన్నారు తెలీదు నాకుడా
నీలా చేసిందా
ఆ పాపకి ఇంకా రాలేదంట లేట్గా వస్తాయం మా బాబకి
ఆ కరంబటి చారమటస్
కాదు ఏ బ్యాచ్ నంబర్ పెట్టి ఇచ్చేది మెంటలాట ఆడకు నాకు రేగుతుంది అట్లే
నేనేమన్నాను ఇప్పుడు ఎందుకు అయత్తం చేసాం ఇప్పుడు నేను ఏమన్నా
నాకు అట్లా మాట్లాడితే నచ్చదు జోగి మీ మీ అన్నను అట్లే అంట నేను
లావు ఉంది కాబట్టి జస్ట్ లావు ఉందని అన్
ఆ పాప ఏం లావు లేదు ఇప్పుడు నార్మల్ గానే ఉంది నువ్వే సన్నగా ఉన్నావు
లావు వుంద లేదా అని
బిల్లా కట్టున్నావు నువ్వు నువ్వే బల్లి పిల్ల కట్టున్నావు ఆ పాప కరెక్ట్ గానే ఉంది
నువ్వు అంతంటా పొట్టిదాని రెండు మీటర్లు
ఉ
ఇంక అందుకే ప్యాంట్ షర్ట్లు ఏరిపు మళ్ళీ కుట్టించుకోని చేస్తాను ఏం చేసాం అంతుంటే పొట్టిగాయ యాడ గుర్ తరుషట్లనా ప్యాంట్లైన
అవును
అను అవును మేరియ అభనిదల్ మేరియు ఉహు ఊ నేను కాద్
మెంటలా నీకు
చెప్పు చెప్పు మాట్లాడు ఉ
ఏం చేసినావు
ఏమన్నా చేస్తేనేన ఎటట ఏం చేయలే ఊరికే కూర్చున్నా ఏ మేడం మీ ఇదికనా రమ్యా సలగాలు విడుతుంది
ఇరవై ఒకటే ఉంది జార్జింగ్
ఇక్కడ ఇంట్లో బ్లూటూత్ ఉంది కదా బ్లూటూత్ తో మాట్లాడచ్చు కదా
అబ్బాయిలు ఉన్నారా
లే లేరు ఎవరు లేరు ఏం డ్రాయర్ తో ఉన్నావా
లేదు మళ్ళీయా అందరూ ఆడారు దప్పలేసి ఉన్నది పాడు
అబ్బాయిలు ఎందుకుంటారు లేేరు ఎవరు లేరు మా బిల్డింగ్ మీదతే ఎవరు లేరు
ఆ పక్క జూరు ఇంగా
లేరు లరు రా ఉమ్ ఉ ఉమ్ అప్పుడ మీ ట్యాంక్ పక్కన ప్లేస్ ప్లేస్ లేదా కూర్చోడానికి
ఉంది
కూర్చో ఇంకా అక్కడ అంతే ఏమ పోయేది మరి మరియాస్ లెవు మీది మాది ఆల్మోస్ట్ కొంచెం బిల్డింగ్ ఒకేలా ఉంటది తెలుసా మీది
బా మీరుమ్స్కి మాారుమ్ కి డిఫరెన్స్ చాలా ఉంది మా బాగుంటాయి
మా నీకు అర్థం కనేసి చూసిందింటే మావి కూడా బాగుంటాయి ఏమంటే పాతకాలంవి మేబి నైన్టీన్స్ అనుకుంటా లేదంటే రెండు వేలు ఆ అంటే ఆ పర్టికులర్ పీరియడ్ ఇ రూమ్స్ అందుకే టైల్స్ అందుకేం చేంజ్ చేయాల మాంత టైల్స్ చేంజ్ చేస్తే బాగుంటాయి మీ రూమ్స్ అనుకుంట అే బాగుంటాయి టైల్స్ ఒకటే కొంచెం నయ్యి అసలు అంతా ఎంత క్లీన్ చేసినా క్లీన్ చేసినట్టు చేయనట్టు ఉంటాయి అట్లా ఉంటాయి
కలర్ బాాలవ కదా
ఉమ్ కలర్ బగుండవు బిల్డింగ్‌లా మరి ఎండాలా కాలం వచ్చింది సార్ షార్ట్ లో కొనాలిదా
మి అన్నయలాకి కూడా కొంటాయింది సార్ ఇది మాటలో
డి మార్ట్ ఇక్కడ ఎదన్నా కొ షట్లా రెండల కాలం పట్ నేను ఎందుక పెద్దగా నైట్ ఫ్యాంట్ కూడా వేసుకో బుదిగాదు తెలుసా నేను నైట్ పెయాంట్ కూడా తక్కువ వేసుకోది షాట్లు ఎక్కువ వేసు ఉండేది రెండుండయి మూడున్నాయి ఒకటి అంత అది వాడు కుట్ర అని ఇచ్చే వాడు ఎంతో కుట్టనే మనిషి అంత అలరు లేపన్నాడు
నే ఉంటే బాగుంటాే ను్వెందు కుద్లేస్తుంటా
నేనప్పుడు కుట్లు ఎపిచుకునా లుజగా ఉండయి కదా
మిదిమిల్ద పనుకుంటే బాగా నిద్ర వస్తుంది వ్వర్లో కానీ మామ్మిదిపోయానా బగుంది కదా
ఫస్టండ్ లో బాగున్నారు కదా మీరు అందరు బాగా ఉమ్ ఎమో హాలిడేస్ చూసుకోండి ఎక్కడ ఉండావ్ హలో
విన్పిలా నీ దానికి ఎంతో లైట్లు మెరుస్తున్నయ్ టీషర్ట్కి టూడు వైట్ గా ఏదో ఉంద అది మెరుస్తోంది
ఉమ్ మేడియం లైట్ పెట్టుకున్నా సామీ బిగించుకున్నా నేను కర్రెగుంటాను
హా చాగు వంట చేసినప్పుడు ఛార్జింగ్ పెట్టాల
మ్మ్ హ్మ్ పెట్టస్లే నిర్మల సారీ
పేర్ల
అదే అదే అదే తెలీదు కదా మనకి నేనేం రోజు ఎం కాదు కదా కోప ఎందుకు కాదుదు నువ్వు మొత్తుకుంటావు నాకు అది కాల్తుది ఇంకా నేను తిట్టలేను మళ్ళీ ఏడిసి సస్తావని
హాయ్
నేను చెప్పను
చెప్పకు
చెపకు కాదు చెప్పను అక్కడ ఎవరో నల్ల బిడ్డ ఉంది
మీ పాప
ఆ పాప ఆ పి ఎందుకు మేడెందుకు దీని అమ్మ మెడని నరకబుద్ది అయితాంది నాకి ఏ
వేసుకుంటావా పనుకున్నప్పుడు
సం
మరి ఎందుకు మన
యై అదే కదా స్టార్ట్ అయింది ఫస్ట మెడ నుంచి కదా నాకు ఈ నొప్పులు అన్నీ స్టార్ట్ అయింది
హూ హూ
మై ఒకసారి మసాజ్ సెంటర్కి వెళ్దామా
వెళ్దాం ఎప్పుడైనా పుత్తూర్ల ఉంది కదా అదే నరాలు ఏమైనా చొట్ట తిరిగింతె సెట్ చేస్తారు వాలు
నరలు చొట్టలు తిరుగు తుంటే నరాలు ఇరుకుబట్టింటే తీస్తారు అట్లానలా సొట్టలు తిరుగుతాయా నరాలు ఏడన్నా సొట్టలు తిరుగుతాయా అంది మన ఎండా మన ఎండాకాల చదువు అట్లా ఉంటది
అవునా
చందనా తో మాట్లాడొచ్చు కదా
నాకే అంతాకర్మా అవసరమైతే వరే బతిలాడుకుంటారు ఇట్లా చెప్తే నాకు నచ్చదు తెలుసా త
నాకు రికార్డులు రాపిస్తదేమి ఏమి
ఎ సంవత్సరమా నువ్వు నిన్న ఎంత తక్కువ చేసుకుంట తవో అసలు ప్రతి ఒక్క విషయంలోనూ
చూద్దాం లేదు కూడా మీద్దరు ఎంత వరకు మాట్లాడుకు ఉంటారు మాట్లాడన రోజ చెప్తాయి మీకు ఈ రోజ ఏమన్నాను మాట
నేను నేను నేను మాట్లాడినను చెప్ప మాట్లాడితే మాట్లాడినను చెప్పాల నువ్వు బఓవర్ చెయ్యకు మొహంకి ఫోన్ తీసుకుొని చ తత్లే
ఇస్ర ఇస్రమ
ప్పా చార్జింగ్ ట్వంటికి వచ్చింది చార్జింగ్
చార్జింగ్ స్విచ్ ఆఫ్ ఎంగ్నా ఆవదులేదు ఏదో మూడు నాలుగున్నట్టు చెప్తావ చార్జింగ్ చార్జింగ్ అనుకుంట ఏం తిస్తావ
మీ తలా కాయ ఇస్త
పో మాకు
ీ మహ శంకర రీమహ
ఎంత జీవిత ట్టు ఎటో వెళ్ళిపోతాడో ఏమో మాకు ! ! ! ! ! ! ! ! ! ! ! ! ! ! ! ! ! ! ! ! ! ! ! ! ! ! ! ! ! ! ఎట్లా మాట్లాడుతు ! ! ! ! ! ! ! ! ! !
చెప్పు
నువ్వు చెప్పు స్వామి నీ ఇంకా దిగు తున్నావా
నేను ఏదో నార్మల్గా అన్నాను వీట్లా మాట్లాడేదియితే చెప్పు నాకు ఫోనే చెయ్యకు నీకు బూతులో వస్తాంటే అ కాల్ రికార్డ్ అవుతుంది నీ ఇష్టం ఇంకంత కోపాలు అంటే నాకు చేయ్యకని చెప్ప తన
నువ్వు అన్నప్పుడుంది మరి ఆపు ఆపు అంటే ఏందిని ఇది పంచాయతీ మరి న ఏం నువ్వు ఏ అంటే న మాట్లాడ కూడా ఛాన్స్ ఉండదా ఆహా
సా నేను చెప్తామా కొంతే బను ఏన్ దానికి కోపాలు వస్తే నాకు చెయ కొంత
కోపాల నీన్ కోప్బర్తాననా నువ్ అన్న మాట న ంటది నాకు నేను ఏమన్నా చెప్తే నువ్వు ఆ పాప అంటే ఏంది అది సరే సరే ఒక్క నిమిషంలే ఆఐపోన్ లోను లో కాంగ్సంగ్ లే శ